హలో ఆ మీ పేరు మా పేరు సే సేమ్ అట్ ఉంది కదా అండి అవునా అవునండి అంటే ఈ మీ మీతోటి మాట్లాడేది మా పాప పేరు పెట్టుకున్నాను గాని మీ పేరు మా పేరు సేమ్ అండి అవును అవును సేమ్ అండి నిజంగానే మ్ మాక్కడ కు క్కలు బాగున్నాయండి అందుకని మొరుగు
ఈడ కూడా ఉన్నాయి కాని మొరగట్లేవు ఇక్కడ పోగబెట్టారు మ్
ఊ ఇక పల్లె పల్లెటూరు అంటే ఇక చెట్లు ఇక ఎడ్లు బర్రెలు ఇ ట్లా ఈగలు ఆ ఉన్నా యి అండి
ఆ మేకలు ఎక్కువ ఉంటాయి కదా
ఆ అవునండి మేకలు రీసెంట్ గానే అమ్ముకున్నామండి హెల్త్ అంటే మా మావయ్య కాస్తాడు హె ల్త్ బాలేక అమ్ముకున్నాము ఇగ ఫోర్ ఫోర్ ఉంచు కున్నామండి మేకల్ని అం టే మా మరిది ఉన్నాడు ఇంకా మా ఆయనే ఉండు మా మరిది అన్నట్టు మాకు మి మరిది కి లేదం డి వచ్చే సంవత్సరం వరకి చేద్దాం అనేసి అనుకుంటున్నా
మ్ హూ
మ్ ఈ ఆవులంటే మా రెండు ఉన్నాయండి ఆవులు ఆవిటికి రెండు పిల్లలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి
వావ్ ఆ
పాలిస్తాయండి మా మాయ మా ఇట్టి మందవి తాగుతాయి ఇద్దరు పాపలు ఉన్నారు కదా ఇగ వాళ్ళు మేమే తాగుతామండి ఎవళకి వెళ్ళిపోయాం ఇగ
ఉహూ ఆవు పాలు మంచియి
అవునా అంటే మీరు ప్యాకిట్ లవి తెచ్చు
మేం ప్యాకెట్సే మాకు అంటే గే పాలు పో స్తారు కానీ అంత చిక్కగా ఏమి పోయారు నీళ్ళు నీళ్ళు వస్తా ఉంటాయి ఇంత క్వాలిటీ ఉండవు మాది ఇగ అమ్మ వాళ్ళ షాపే కాబట్టి పాలు ఎక్కువ సేలింగ్ ఉంటాయి మ్
ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా చానా రేటు పెరిగాయండి అంటే అప్పుడ టమాటా రేటు కేజీకి ఇట్లా అనేసి ఎక్కువ ఉండేదు కానీ ఇప్పుడు బాగా తక్కువనే ఉన్నాయి టమాటాలు కానీ మిగతా అయితే కూరగాయలు రేటు బాగున్నాయంండి
ఆ గ్యాసే దొరకట్లేదండి మళ్ళీ ఎందుకంటే కట్టెలు
అంటే మా పల్లెటూరసంటోల్లకైతే క కట్టెలు దొరుకుతాయి మేం వండుకుం
మేము ఆళ్లు
అవునా ఇట్లా కాకుంటా గ ఇలా అంటిట అంటే కరెంటు పొయ్యలుకి ఇట్లా ఉంటాయి కదా అట్లా వండుకోవచ్చు కదా మీరు.
అట్లా అంటే ఓన్ కరెంట్ అయినా కూడా అంత బాగోదు కదా ఇ ఈ టైంలో హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి అట్లా తింటే ఎక్కువ
అంటే కొందరు గ్యాసుగిట్లా కొనుక్కోవడం ఏంది లేకుంటే పొట్టే కట్
ఆ వండుకుంటారు అంటే ఇప్పుడు అంటే మెయిన్ బాగా సిటీలు ఎక్కున్న వాళ్ళ అలా ఉ వొండుకుంటరు మనది అంత సిటీ ప్లేస్ ఆ పల్లెటూరు కాబట్టి మనకు అంత ఏ ఉండదు.
తమ మా డాడి వల్ల ఊరని అంటే సొంత ఊరు అన్నట్టు. మా డాడీ వాళ్ళు అంచలి ఇటు అంటే మేడవరం దగ్గరికి ఇటు వెళ్ళ వచ్చారండి.
హుహు
ఫైవ్ కిలోమ మీటర్స్ ఉంటాయిగా వచ్చు అనుకుంటారు అంటే మా చిన్నతరాన్ని వచ్చాము ఇప్పుడు అంతవరకు అయితే రాలేదు ఇగ.
అంటేను పిల్లలు స్కూల్ క వెళ్తున్నారా.
లేదండి మా పాప ఒక చిన్న పాప ఒక పెద్ద పాప ఒకతే అంగన్వాడికి వెళ్తుంది.
చిన్నపప్ప మీ పెల్ల ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి.
స్తు
హ
ఆ చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది చి ఫైవ్ ఇయర్స్ అయితుంది ఫైవ్ మంత్స్ వచ్చింది ఫై ఫవ్ ఇయర్స్ అవుతుంది
ఊహూ
హ్మ్ ఇక పల్లెటూర్లో చానా అంటే సిటీల కన్నా పల్లెటూర్లే బెస్ట్ మంచి మంచి చె
అండి మీకు మంచిగా
అంటే కొంచెం వర్షకాలం ఉండదండి ఈ ఎండాకాలం గిట్లా హ్మ్ చలికాలం ఇట్లా ఉం ఉంటదండి ఎందుకంటే వర్షాకాలంలో బాగా చె ట్లు ఇట్లా కూలడం అనేది జరుగు వత్తదిగా అండి గాలికి హ్మ్ అందులో ఒకటి చెట్లు చేమ మీద పడేసి ఇట్ల కరెంట్ రాదండి మాకు మ్మ్ కొంచెం ఎండాకాలం అవునండి కొంచెం ఎండాక్ కాలం వస్తే మకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంటందండి ఎప్పుడో ఒకసారి రోజు కాదు కాని ఇప్పుడ ఒకసారి ఉంట టది అయిన గానీ మా ఇంటి పక్కేమిటే బోరింగ్ ఉంటదండి నా మ్మ్ ఏ సిటీలాక్ ఆ ఎస్స్తామండి మాకు అంటే రెండె కరాలు పొలం ఉందండి
మ్మ్
అయ మూడు ఇంకా మూడు ఎకరాలు చెన్ల చెలక అంటే పత్తి ఉన్నాదండి
మంచిగా మీదే మంచి చె పంట ఇట్లంతా మీద ఉంటయి కాట్టి స్త్రీ మంచ ప్యూర్ ఉంటది ఏదైనా
అవునండి ఇదంటే బియ్యం ఇట్లా ఒడ్లు గిట్లా పండించుకున్న కూడా ఫ్రీగా ఫ్రీ ఉంటదనంటే ఫ్రెష్ గుంటాయి అన్నట్టు ఈ కల్తీ బయట కల్తి కలి సున్నయ్ కదా షాపు లో ఇట్లా అట్లా మంచిగా ఉండదు హెల్త్ లు కూడా బాగోవండి మాస్ పల్లెటూరు ఆ పల్లెటూరులు ఉన్నంత హెల్దీగా మీ సిటీలో ఉండదండి
వును ఉండదు అంత డస్ట్ ఏం తిన్నా అదే అంత అక్కడ తిన్న అంత ఫుడ్ ఉండదు
ఉ సిటీలో ఎప్పుడ కలుష్యం జరుగు తుంది పల్లెటూరునైతే స్వచ్ఛత గాలి స్వచ్ఛని సే చెట్లు ఉండడం మంచి ప్రశాంతంగా ఉంటదండి పల్లెట్ టూర్ల
అవును నుంచి ఈవినింగ్ అయితే సాయంత్రం కాంగనే బాన్
అవునండి ఇట్లా మా ఇంటి పక్కన అందర్నీ కలిసి సీ ఈడ కూర్చొని ముచ్చట పెడతామండి
అవును టై టైం తెలీదు ఫస్ట్ ఆ టైం తెలీదు మంచిగా అందరు కలుసు కూచ్చుంటారు
మ్మ్ సిటీలా అంటే ఏవల్ రూమ్ లో వాళ్ళే ఉండడము ఎవల్ వాళ్ళే మాట్లాడుకోవడము అంటే ఫ్రీగుండదండి మ్మ్ అంటే ఏదనా బయటీ విషయాలు కూడా తెలవ తెలవదు మనకు మన ఇంట్లో మనం ఉండడం
హ చాలా అండి ఫుల్ అంటే ఫుల్ బోర్ కొడుతుంది ఉ
రీసెంట్లీగా మా హస్బెండ్ కూడా ఇట్లా వర్క్ చేయడానికి వెళ్ళాడండి చే ఆ మీ మా పాపని పట్టుకో కొని అంటే తీసుకొని వెళ్తే మస్సలకే ఉండే బుద్ధి కాలేదండి
మల్లెమటే వచ్చేసారా
ఒక ఫైవ్ డేస్ ఉన్ ఉన్నామండి ఎమ్మటే వచ్చామండి మా హస్బెండ్ ఇగ ఆన్నే ఉన్నాడు ఈ మేము వచ్చామండి మా అత్తమ్మ వాళ్ళంటి ఈ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఫోర్ డేస్ ఇట్లా ఫైవ్ డేస్ లాగా ఉంటాం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాం ఇగ ఏ ఏడ నా స్టాడ్ ఉంటాం ఇక
హ హ
ఈగ మా అత్తమ్మ వాళ్ళకి ఆడపిల్లలు లేరండి
ఆ మీరు పెద్ద కదా ఇంటికి
ఆ నేను పెద్ద అండి మా పెద్ద పాప కొంచెం ఆ గవరం బాగా చేస్తారండి
సరి వేస్తార
ఆ అల్లరి బాగా చేస్తందిండి ఏదన్నా కావాలంటే అది తెచ్చి పెడతారండి ఇక ఆమె అంటే అంత ఇష్టం అంత ఇష్టం అన్నట్టు ఆమె మా మొత్తం వాళ్ళకి ఆడపిల్లలు లేరు కదనేసి ఆమెను కూడా మంచిగాూసుకుంటాండి
వాళ్ళది చేష్టం అడి మీరే ఇస్తారు కానీ వాళ్ళయితే ఏయమన్నారు
ఎట్లయినా అమ్మలకి కోపం వస్తేనే ఉంటది ఊకే చిల్లలు పని చేసుకు ఉంటే పొద్దుళ్ళ వాళ్ళని వేగించాలంటే ే పొద్దులా చూసుకుంటు ఉండాలంటే అజ ఎట్లయినా మంచిగా అనిపించదండి ఇబ్బంది బాగుంటది ఈ పిల్లల అంటే కావడానికి పోవాలిగా వాళ్ళి పేరుకిేదా
ఆ ఈ కొంచెం టూ ఇయర్స్ అయితే పాప కొంచెం పెద్దగా అయిపోతుది బబ ఇప్పుడు సెకండ్ క్లాస్ అయిపోయింది థర్డ్ నెక్స్ట్ టియారు
అవునా మీది లవ్ మ్యేజ అరంజ్ మ్యేజ్
న నవ్వే
అవునా ఉ మరి మరి అరేంజ్ మ్యారేజే అండి అరేంజ్ మ్యారేజే
ఏది బాగుంటది చెప్పండి
ఏ ఇమ అండి మీరే చెప్పాలి అవునా నిందు కంలావు లవ్ చేసుకొని మ్యారేజ్ చే తీసుకున్నారు అలా అవ్వు మంచిగా ఉండదా
ఆ అంతము ఉండ
అంతేనా అవునా అంటే మీరు లవ్ చేసుకున్నాక అంతేనా బోరు కొడుతుంది అన్నట్టు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అన్నట్టు
అంతే ఉండదు కానీ నీ నేనైతే నా వరకయితే కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నానుండి కనీ ప్రప్పుడు
అంట మీ అంటే మీరు అంటే పొత్తులేనే ఉంటారా లేకుంటే మీ మీరే ఉంట ఉ
నానే మేమి ఇక్కడ వేరే వేరే ఉంటాం
ఇట్లా కొంచెం ఆ ఇట్ పెద్దోళ్ళ కదా కలిసి ఉంటారు కదా చిన్నల పిల్లయి దంగలు క
ఇక్కడ కూడా అంతే మేము కూడా అంతే కలిసే ఉంటాము బట్ ఇంకా మ్యారేజ్ కాలేదు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది
అవునా మీ మధం చేస్త ఇస్తరండి
ఆయనకి షోరూమ్స్ ఉన్నాయి
అవునావు ఇంకా
ఉంటాయి ఓన్లీ చెప్పాలి
మీరు అన్నిీ కొనుక్కోవడమే కదండి అంటే చింతపండు అయినా ఏ
అత్తయ్య వాళ్ళ దగ్గర పండిస్తారు అక్కడ వాళ్ళు పంపిస్తారు ఏదైనా ఆ తేవాల గిడ అక్కడ ఉంది అంటే వేరే ఊరు వాలవి కూడా ఇంతే పల్లెటూరే
అవునా
ఉమ్ చేస్తే ఇకా వాళ్ళ అక్కడ చింట ప్ పండు పసుపు పసుపు లేదు కారము చింతపండు ఇంకేంటిదండి మిన పప్పుూ బియ్యమో అట్లా వంపి ఇస్తాడు
హూ హు
హుమ్
ఏ మాది అంటే మాది మాకే ఉన్నది కాబట్టి మేమే పండించుకుంటామండి ఇగ అంటే మా అమ్మ వా అమ్మ వాళ్ ళ్ళు నాకు అట్లా ఆ అంటే మేం వెయ్యం అండి వేరే వాళ్ మారు మా అంటే మా స్థలం పక్ క్క ఇంటి వాళ్ళు వేస్తారండి మ్మ్ అంటే మొక్కజొన్నలు బాగా డబ్బు బాగా వచ్చేదట అండి ఊకే వాళ్ళు అదే ఏస్తారండి
అవును అక్కడ ఏం లేదు తాతయ్య ఇక్కడ అక్కడ పంట పండుతుంది కదా ఎట్లా గు
ఆ
హుమ్
అంటే ఏదైనా ఆదాయం ఉంటేనే కదాండి మళ్ళా మళ్ళా పెడతారా పంటని
అవును
ఉమ్ అది ఆదాయం ఉన్నది కాబట్టి ఊరికే వే పెడుతున్నారంండి ఇప్పుడు లే ఇప్పుడు అంటే కాలువడం వాళ్ళే చేస్తారు అమ్మడం వాళ్ళే చేస్తారు అందుకోసం వాళ్ళు వండించిన వాళ్ళు పండించి పండిస్తారు ఇవి కాల్చి ఇవ్వ అమ్ముకోవడం లాభం వస్ స్తుంది కదా
మ్మ్
టే వేరేటోళ్లకు వేస్తే కొంచెం ఎట్లేనా లాభం ఉండదండి
లాభం ఉండదు వాటికి కూలి మనుషులకి ఇవ్వడానికి వాటికి వీటి కైతే
అవునండి ఇక కొ కొందరికి అయితే సిటీలో ఉన్న వారికియితే ఇద్దరు ముగ్గురు చే అంటే సపో్ ఇద్దరు చేసినా ఒక ఒకళ ఖర్చ అయినా కొలి ఇట్లా వెనుక వేసుకోవడం అనేది జరుగుతుది కదా సిటీలా అంత బాగుదని మేము అనుకుంటాను మీకైతే సిటీ రస్తులు కావచ్చ అని మేము అనుకుంటాను
ఆ అట్లేం లేదు
ఆహ మీ ఎట్లా పల్లెటూరు ఉన్న వాళ్ళం కాబట్టి వ్యవసాయం చేస్తనే ఉంటావు మీరంటే జాబులు చేస్తారు కాబట్టి
నేను ఇంట్లోనే ఉంటాన అండితే వెళ్ళాను
ఆ
ఉ
ఇ మార్నింగ్ మాట్లాడుకున్నామ అండి
మార్నింగ్ మాట్లాడదాం కాల్ చేయండి
ఆ సరే అండి
ఓకే అండి బాయ్
బా్ అండి గుడ్ నైట్ అండి
గుడ్ నైట్